హలో
నమస్కారం అండి
బాన్నారండీ
ఆ బాఉన్న ఏందిర్ వావ్ పో
ఆ బాయే ఉన్నా అండి
చేస్తునర్ ఏం లేదండి మా పాపతో ప ఆడుకుంటున్నండి
అప్పుడే పాపతోటి ఆడుకుంటురా ఇంట్లో పని అయిపోయిందా అండి
ఆ అయిపోన్ దండి
అవునా మాక్ ఇప్పుడే సానాలైనయ్ దీపం పెట్టా అండి
అవునా అండి
ఇయల్ దీపం బే బుధవార్ రంగా ఇంట్లో రోజు డైలీ దీపం పెట్టుకుంటామండీ దీపం పెట్టాకే వంట తడితారు
హ్మ్ టీ తాగలేదా అండి
తాగిన అండి వేడినీళ్లు తాగ్ తాండి చాయ్ తాగట్లే ఎండాకాలం జ్యూస్ అది దాగ్ తాం రాగి జావ దాతాం రాగుపిండి ఉడకబెట్టి కొని మజ్జిగా పోసుకొని తాగుతం పొద్దునే తొమ్మిది నర పదెంటికి టిఫిన్ చే తం ఆ తొమ్మిన్నర టైంలో చేస్తాం గాలు తింటా అంటేనే చేస్తా లేదంటే ట డైరెక్ట్ అన్నం కూర వండిపెడ్తా
ఆ ఏం చేస్తున్నారు ఇంట్లో వాళ్ళందరూ
బయటకి వెళ్ళారండి కూరగాయలకు వెళ్ళారు ఇంగా హా కూరగాయలకు వెళ్ళాడండి ఇంకా రాలేదు స్నానం చేసి వెళ్ళిండు అ ఎ్వ గుడికి పోయి కూరగాయలు తీసుకొని వస్తాడు
అవునా
రెండు రోజుకోసారి పోతాం సం మాకు డైలీ అంగడే ఉంటది ఎప్పుడే రైతు బజారే ఒక్కటే బజారు పెద్దగా ఉంటంది అన్ని రక్ కల్ దుతే మీ నమాటన్ చి పంలు అన్నీ తొస్తాయి మాకు కూరగాయలు దా ఆ ఆ తిన్నారండి
ఏంటిదండి
తిన్నరాండి
తినలేదండి ఇప్పుడే చాయ్ తాగినం
మేము ఇప్పుడే రావుజావ చేసినా తాగినం పాలు కాగబెట్టినా అండి తోడేసినా ఇప్పుడే చి చిన్న పాపకి పెట్టిరా అండి
ఆ ఆ పెట్టలేదండి ఇంకా తినే టైం అంటే ఇంకా ఇంకా తినిపియలేదండి ఇట్లా అన్న ప్రసన్న చేయలేదండి
అవునా చిన్న పాపేనా ఆ ఆహా చిన్న పా
ఆ చిన్న పాపే అండి ఆ ఒక పాపే లేరు పాప ఫస్ట్ పాప మ నుండి ఫైవ్ మంత్స్ అవుతుంది అంతే
అవునా ఏం పేరుండి మీ పాప పేరు
డ్యూటీ అ అండి రీయల్మి హిమానవి అండి హమ్ చెప్పాలండి మీరే ఇంట్లో పనులు కి న ఎల్గెళ్తా ఇ బ వాతావరణం ఎట్లుందండి వేడిగుందా చల్ల చల్లగుందా
అప్పుడే తొమ్మిది కనికే వస్తదండి ఎండ అప్పుడే స్టార్ట్ ఎండ వస్తుందండి ఇప్పుడే
అవునా అండి ఎం కార్ అంటే కు ఏమేం చేస్తాడు శంకర్
కూరగాయలా ఇయ్యాల మా పాలకూర తెమ్మనండి పాలకూర పచ్చడి చేయాలి టమాటా చట్నీ చేస్త
అవునా
ఎల్లిపాయలేసి టమాటా కూ పాలకూర వండుతాండి
మీ ఇట్లే ఎవరెవరు ఉంటారండి నానమ్మ తాత డి
ఆ అత్తయ్య ఒళ్ళు ఉంటారు మేము ఉంటాం మా ఆయన నలుగుర ఉంటాంండి మా అత్తగారు మాక్కడే ఉంటారండి ఇంకా అండి ఏ ఏం లేదు ఇంకా వంటకాడి పోలేదు ఇప్పుడే దీపం పెట్టా
ఆహా పాప మీ పాప ఏం చేస్తుందండి
ఆ బయటికి పోయిందిండి వాళ్ళ ఫ్రెండ్స్ డి పోయింది చదువుకోవాలని
అవునా అండి ఏం చేస్తాది పాప
పాప ఏదో చేస్తుందండి కోచింగ్ తెసుుకుతుంది జాబ్ కీ కోచింగ్ నే కు బీటెక్ అయిపోయిందండి
టెక్ అయిపోయిందా
ఆ ఏదో జాబు చూసుకుంటుందండి ఇంకొ ఒక నెల అయితే అయిపోతాది చదువు ఈ లోూపలా చూసుకుంటుంది ఏదో బట్కోవాలి అని ఆ పిస్కాడి బేకనండి
అవునా అండి శ్రీరామనవమి ఉంది కదండి రేపు ఎట్లా జరుపుకుంటరండి
బాగా జరుగుతుదండి ఐదు రోజులు మాకు పండగ అప్పడ ఇంటి ముందు సెంటరు అన్న కొట్లు కూడాడ అన్ని రకాల పెసారాలు పెడతారు రోజు
అవునా ఎట్లా జరుగుతుంది అండి మంచిగా జరుగు
మంచి జరుగుతుది పైయాణం మరా కూర్చుంటారు పది మందా పక్క కూర్స్తుంటారంండి జంటలు ముంద రాపి తెుకుంటారండి టికెట్ టికెట్టి పదిహేను వందలు అది తీసుకుంటారాండి పూజ సామాలు మాయయండి పోలి కుతున్నా ఆ బియ్య అన్ని వా కొన్ని వాలిస్తారు కొన్ని మేయని తీసుకో పోతాం ఆ
మీరు కూర్చుంటారా అండి
ఆ కూర్చుంటా అండి పోయిన సారి కూర్చున్నాం అండి ఈసారి కూర్చు చెప్పలేము ఏ టైం అవుతురు అ అప్పుడు పే నిం అయిపోయిడి చికెట్లా అయిపోయినాది
అయిపోయినాయండి అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఒక్కొక్క రకంగా జరిగుతా కదండి శ్రీరామణం మీ మీకుడట్లా జరుగుతుందని
మంచి జరుగుతదండి మా కాడ బాగా జరుగుతుది పాటలు ఉంటే పిల్లల డ్యాన్సులు నెంబర్లా అక్కడ అన్ని చెప్పిస్తారు ఆటలు ఆడిస్తాడండి వాళ్ళకి ఆటలు ఆ అందుకు గేమ్ డబ్బాలు బాస్ అవివన్నీ ఇస్తారండి దిక్ష గిన్నెలు
ప్రైజులకి ఎట్లా ఇస్తారా అండి
ఆ కుజ్జీలాట ఆడిస్తారు ఆడిస్తారుండి టికెట్లు ఇస్తారు నెంబర్ లాట కుట్టవండి అల్లా గేలుచిన వాళ్ళకి పెద్ద ఫైజులు మామూలు వాళ్ళక చిన్న ఫైజులు అండి
అవునా అండి
ఒక్కలు ఫెయిల్ కాకుండా
ఆ
ఆ ఇంకా అండి ఏం లేదండి చెప్పాలండి ఏముంది
ఏం లేదండి మీ మా అమ్మ వాళ్ళ ఇంటికిష్టం మరి ఇవాళ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అండి
అవునా పండకెళ్తుందా అండి
ఆ పండుగ ముందుగాది పండడుగకు వచ్చినం అండి ఇక అక్కడ అక్కడ మా జరుగుతుందండి ఇ వెళ్ద ప సా ఈవినింగ్ వరకి
ఆహా
రెడీ అవుతున్నాం అన్ని చదురుకుంటున్నాం అ
ఉహూ ఎట్ట పోతదండి ఆటో స బస్కా
బస్కే అండి
ఆహా ఉంటాయి డైరెక్ట్ మారాల
అంటే డైరెక్ట్ల దిగాలండి మళ్ల అట్లే వెళ్ళాలండి
ఆ
మ్
అహా ఆనుంచి దగ్గరేనా
ఆ మల్ల లాంగ్ అండి టూ అవర్స్ వాడుతది అండి జర్నీ ఇక్కడి నుండి వన్ అవర్ అటు వన్ అవర్ అండి
అవునా అంత దూరం ఉంటంద ఆ ఆహా ఆ ఇంకా అండి ఏం లేదండి చెప్పా
ట్టిచులు అండి దీపం
ఆ అయ్యప్ప దండి ఇయా బుధవారం గా
ఆహా అంటే బుధవారం ఇట్లా గుళ్ళో దేవులకు కూడా చే స్తారు కదా అండి అట్లా అని
ఆ అదేం లేదండి ఇంక డైలీ ముట్టిచ్చెట్ట ముటిచ్చు కుంటం కిస్మిస్ జీడిప ప్పులు వెడతాం అండి వారం వారం కొబ్బరికాయ కొట్టుకుంటా శుక్రవారం శనివారం కొట్టుకుంటా
మ్
ఆ శనివారం గొడతా అండి ఎక్కువ వెంకటేశ్వర స్వామి కి గొడతా
అహా వెంకటేశ్వర్ స్వామి
ఉమ్ ఇంకా సరే ఆ
అండి అయ్యప్ప మాల గిట్లా ఏస్తారా
ఆ ఏస్తడు అండి
ఏస్తడ ఎట్లా జరుపుకుంటారండి బాగా జరుపుకుంటార
ఆ బాగే జరుపుతారండి
ఉమ్ ఎక్కడి ఎక్కడికి ఎళ్లారు అండి శబరికి అక్కడికి ఎళ్ళారా
ఫూలు ఒచ్చినాయి
ఔనా అదే అడుగుతున్నా అండి
ఆ
ఉమ్ పాప కాసింద టీ తాగిందా అండి మరి
రండి మం
ఇంట్లో ఏమన్నా పని ఇట్లా ఉం టే ఎస్ దా అండి పాప
ఆ జరుగుతుదండి పండగ ఒక బాగా చేస్తది
అవునా మరి మీరు చెప్పట్ల లేదా అండి పాపకి ఇట్లా చేయాలి అట్లా చేయాలి అలా ఉం ఉండాలి ఇలా ఉండాలి పని చెప్పట్లేదా
ఆ ఇంకా ఏం లేదండి
అవునా అండీ ఊమ్ పాపా ఇ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి ఎళ్ళిందా అండి మరి మిమ్మల్ని ఒదిలి పెట్టి టి
ఉమ్ ఊమ్ ఆ ఆ కా బయటి బోయిండు డి బయటి బోయిండండి అండి
బయడి ఆహా అంటే మీరు పాపకి పని జెయాలి ఇట్లా జెయాలి ఇట్లా గుణాలు ఇట్లాంటి చెప్పట్లేదా అండి మిమ్మల్ని వది
చెయ్యదండి తక్కువ ఆమ చదువుకు కదండీ
చదువుకుంటదా అండి హ్మ్ హ్మ్
ఆ సద్ ఆ పాప చేస్తది తక్కువ పని ఆమ ప చదువుకుంటదని
అంటే మీరు పని చెప్పట్లేదా అండి
చెప్పదండి ఇంగ ఆమె ఎగ్జామ్స్ సదు కుట్టది అందుకే ఆ
ఒక పాప ఒక బాబు అండి ఆ బాబు ఆ ష్టలో ఉంటడు పాప్ పో జాబు చేస్తదండి
ఆ ఇంకా అండి బాబు చిన్న బాబ్ భండి టెన్త్ క్లాస్ అండి
ఎగ్జామ్స్ బారస్తాన్నారు
ఆ ఆ రా వస్తుందండి టెన్త్ అయిపోయాక వాళ్ళకండి ఇప్పుడు ఒక పూట బళ్లేె
ఆ అదే అండి ఆహ
ఏమి బాకిెళ్ళి వెళ్ళిపోతారు ఇంట్లో ఉండడు మళ్ళీ రెండింటికి వస్తాడు ఒకటింటికి హ్మ్ అదే టిఫిన్ ఏం చేసి
అవునా ఉహూ ఆహా మెమ్ టిఫిన్ గా అప్పుడప్పుడు చేస్తామండి మేము మా ఇంట్లో ఎవ్వరం తినవండి ఆ తక్కువ అండి టిఫిన్ తక్కువ ఆ
కొసు ందండి వాళ్ళు చేయమ పాపు అట్ల బాబు అట్లా
డి ఫోన్ వస్తుందండి
ఆ సరే అండి